హాల్లో
నమస్కారం అంవి
నమస్కారం అండి
ఏం చేస్తున్నారని బాగున్నారా
ఆ బాగున్నానండి ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకు ందామడి
మనం ఇంకా కా ఏదైనా సినిమా చూసారా అండి ఇంకా మీకు ఫ్రీ టైం ఖాళీ టైమ్ంలో ఏదైనా సినిమాలు చూస్తూ ఉంటారా మీరు
రీసెంట్గా అయితే పవన్ కళ్యాణ్ మూవీ ఒకటి రిలీజ్ అయింది కదండి ఆ సినిమాక్ ఆ సినిమాకి వెళ్ళిన నందులు లో పవన్ కళ్యాణ్ చాల బాగా నటించారు శ్రీలీల కూడ బాగా నటించింది
అవునా అండి చాలా బాగా తీసారు కదా ఇంకా పవన్ కళ్యాణ్ అయినా సినిమా అయినా అందులో ఇంకా కథ బాగా రాశారు కదా డైరెక్టర్
అవునండి చాలా బాగుంది చూడటానికి
అవునండి ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఇంకా చాలా బాగుంటాయి కదా ఈ మధ్య మంచిగా వక్రీ సాబ్ సినిమాలో కూడా అందులో కూడా కథ బాగా రాశారండి ఇంకా మనం అమ్మాయిలు ఎలా ఉండాలి ఇంత ధైర్యంగా ఉండ ఉాల అనేది అందులో చాలా చక్కగా చూపించారు
అవునండి ఓజీ మూవీ సినిమా కూడా బాగుందండి చూడటనికి పన్ బేస్ సినిమా ఇదికూడా
అవునండి చాలా బాగా తీశారు ఇంకా మీరు ఈ సినిమా చూసారా అండి సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు సినిమా
ఆ చూసానన్ మీరు ఏమైనా చూసారా అందులో ఫ్యామిలీ గురించి రాశారు కదా డైరెక్టర్ గారు చాలా చక్కగా వర్ణించారు
అవునండి చాలా చక్కగా వర్ణించారు ఇంకా ఫ్యామిలీలో ఎలా ఉండాలి అన్నదమ్ములు ఇంకా తల్లిదండ్రులతో ఎలా కలిసి ఉండాలో చాలా బాగా చూపించారు కదా ఇందులో మహేష్ బాబు కూడా వాళ్ళన్నకి కోపం వస్తేలా తగ్కిించాలో కూడా అది బావుందండి
అవునండి జాయింట్ ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి ఏమి అని అందులో చాలా బాగా చూపించారు ఎలా ఉండాలి అని
అవునండి మళ్ళీ ఇంకా వాళ్ళు అన్నదమ్ములతో కలిసి ఇంకా వాళ్ళ చెల్లి పిల్ల వివాహం చేయడం అది చాలా చక్కగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి చేయడం అది కూడా ఆ చాలా బాగా రాసారండి ఇంకా వాళ్ళ నాయన అమ్మతో ఉండే బా అది కూడా బాగుందండి ఏదైనా చాలా చక్కా తీసారండి అసలు సిన్మాలో
ఏదైనా పడుగలకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చేస్త ఇస్తారు కదండి వంటకాలు చేయడం గానీ వాళ్ళు అంత బాగా అలంకరించడం
అవునండి వాళ్ళు మంచిగా ఇంట్లో అమ్మాయిలు ఎలా చేస్తారో వాళ్ళు కూడా అలా కలిసిమెెలిసిగా ఇంట్లో కుటుంబ సభ్యులతో మంచిగా చేసుకుంటారు పిండి వంటలు చేసుకుంటారు ఇంట్లో కలిసి అందరు భోజనాలు చేస్తారు ఇంకా వాళ్ళు పట్టణాల్లో వస్తే ఉన్నా కానీ మంచిగా ఆ పల్లెటూర్లలో కొబ్బరి తోటల మధ్య కూడా వాళ్ళు చాలా బాగా తిరుగుతూ ఆ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ ఉంటారు కదా
అవునండి అందులో పాటలు కూడా చాలా బాగున్నాయండి మీకు అందులో ఎక్కువ బాగా చూడ్డానికి బాగున్నది పాట ఏదండి
అవునండి నాకు అది వెంకటేష్ అంజలి వివాహంలో వచ్చిన సీతమ్మ వాకిట్ల సినిమల చెట్టు పాట అది చాలా బాగా నచ్చిందండి అది చాలా ఆ చిత్ర గారు చాలా చక్కగా పాడారు కదా అండి
అవునండి అందులో పాటలు చాలా బాగుంటాయి వినడానికి